ఆ చెప్ప పండు వినిపిస్తుంది
ఏం చేస్తున్నారండి
ఆ ఖాళీయే ఉన్నానండి పడుకుంటున్నాను లేస్తున్నాను కొంచెం చదువుతున్నాను కొన్ని మా ఫ్రెండ్స్కి ఏదో నేను గుర్తొచ్చానుని వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ
అవునా అండి మీరు కూడా గుర్తొస్తారా అండి వాళ్ళకి
అంటే నేను చాలా మంచి మంచి దాన్ని అట్లా నేను చాలా
నాక ఎవ్వరు ఫోన్ చెయరండి తెలు అసలు మా అమ్మమ్మ నాన్న తప్ప నాక అసలు ఎవ్వరు ఫోన్ చేయరన అన్నమాట
ఓ అవునా అండి నాకు మాత్రం నా ఫ్రెండ్స్ అందరు భలే చేస్తారండి
దాని కాదా అండి అయితే
అనుకుంటాండి కావచ్చు చందుకే మరి నాకు అయితే మొన్న పెళ్ళయిన అమ్మాయి కూడా కాల్ చేస్తుందండి
అమ్మో వాళ్ళ ఆయన ఉంటాడు పక్కన ఎందుకండి మీకెందుకండి వాళ్ళ ఆయననే ఉన్నాడు పక్క క్కన
ఏమో అంటే ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది లే
ఏం చెప్తుంది అంటే ఏమ అంటుందండి పెళ్ళి అంతా బాగుందంటా పని అంత అయిపోయింది కదా మరి
అంత బానే ఉంది అంత క్షేమం అంత క క్షేమం
అవునా అండి ఇంకేంటండి విశేషాలు మీ ఊర్లో పండగ ఎట్లాగ ఉంది శ్రీ రామనవమి
మా ఊర్లో పండుగ చాలా పెద్ద దానే చేస్తారు మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంటది ఆ గుడిలో ఆ గుడిలోనే మాకు ఆ రోజు అన్నదానం పెళ్ళి చేస్తారు ఫస్ట్ దేవుళ్ళకి పెళ్ళి చేసి దాని తర్వాత అన్నదానం ఉంటుంది మంచిగా అన్న అన్నదానం కాదు ఇక దాన్ని ఏమంటారు సత్రం
అన్నమే అండి ఆహా మీకు ఆ ఒకటి రసం పోస్తారు తాగుతారా అది
ఆ ఆ రోజు ఆ రోజు పోస్తారు ఆవును పనకం
మా ఇంటికాడ చాలా ఇష్టంమండి నేను అయితే రెండు గ్లాసాలు తాగుతా అండి ఫ్రీగా తెచ్చుకుని అవునండి మా స్నేహితులు ఒక ఒకసారి ఉగాదికి మా ఇంటికి వచ్చి రండి ఎంత మంచిగా ఒక బల్గమ్ సినిమా పోయినామండి మేము
ఓ.. బాండ తీసుకపోయినామండి అంత మంచి సినిమా ఏట్లా పోయిన్రు అసలు
అది కదా విచిత్రమండి మలాలు అలు త చ అల్లు నన్ను తిట్టుకున్నారండి మా స్నేహితులు మా చుట్టాలు అందరం కలిసిపోయినం అన్నమాట నేను
పడుకున్నారా అండి వాళ్ళు థియేటర్ లో పక్కా పడుకొని ఉండాలే.
మనం ముసలోళ్ళం కాదు కదా పడుకొనే ఉన్నారండి. నాకు గుర్తులేదు నేనయితే సినిమా చూసినా అండి కళ్ళల్లో నీళ్లు గారినయి అండి
ఓహో మీరు మరీ ఓల్డ్ పీపుల్ లా ఉన్నారండి అంటే మీరు మరీ ముస్లిం
ఆ అసలు మా స్నే అయితే చాలా గొప్ ప్పవాలండి రెండు రోజులు మా ఇం ఇంటికి బానే వచ్చిరు ఇంకా వాళ్ళకి తెలుసా అండి జనరల్ లో టికెట్లు తీసుకున్నాను అన్నమాట. ట్రైన్ ఇంకా వాళ్ళు బానే మా స్నేహితి మా చుట్టాల అబ్బాయి గాని ఆలా డు మంచిగా ముచ్చట పెట్టుకురండి
అవునా మీరంతా బానే ఉంది కదా
మాకు స్నేహితులు మరి మంచిగా వస్తారండి మేమి ఇందాక ఉత్తిగానే అన్నా అండి అబద్దం చెప్పినా
నాకైతే స్నేహితులు ఊరికే ఫోన్ చేస్తారండి నేనైతే ఎవరికి చేయన్ కాని వాళ్ళు బానే చేస్తరండి నాకు
అమ్మో బా మీకు బానే మంచిగా స్నేహితులే ఉన్నమాట
హ్మ్ ఒక స్నేహితురాలు తప్ప అందరూ చేస్ రండిరా
అవునా ఆ నా అయితే వేరే దేశం ఆమె అస్సలే చేయదండి మెయిన్ ఏమో ఊక నేనే ఎక్కడున్నావ్ బాగున్నావా ఉన్నవా తిన్నవా పన్నవా అని నేను అడుగుతాన్నమా టా
ఓ మీరు ఊరికే అయితే మెసేజ్లు చేసుకుంటారా
అంటే ఒక అమావాస్య పుణ్యంకు ఒక ఆరు నెలలకు ఒకసారి అండి అంతే
నేనైతే ఆ పక్క దేశపు అమ్మాయితోని ఆ నా బర్త్డే కామె
అవునండి మీ పుట్టినరోజు నాడు బట్టలు కొనుక్కోరా అండి మీరు పుట్టినరోజు ఏ
బట్టలు కొనుక్కున్నానండి ఆ పుట్టినరోజు నాడే మా మా పక్క దేశపు అమ్మాయి హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలని పెట్టిందండి. అప్పుడు తప్ప ఇంకా దాని తర్వాత మెసేజ్ జైలేదండి
అవునా అండి నాతోనైతే మొన్న నేనే ఒక రోజు తెల్లవారుజామున మెసేజ్ చేసినా అన్నమాట. అరే నాకు ఇట్లా అర్జెంట్గా ఒక ఇరవై వేలు కావాలి ఆ నాకు ఒక ఆ మెసేజ్ అవునండి రిప్లై ఇచ్చింది ఎమ్మటే
ఏమన్నాడండి
అయితే ఒక ఇరవై వేలు కావాలి నాకు అర్జెంట్ ఉంది నా ప్రాణం అంటే ఇప్పుడు నాకు అర్జెంట్ కుతికల మీద ఉన్నాయి నాకు బిల్ కట్టేది అంటే వెంటనే అండి పది నిమిషాలలో కొట్టిందండి నాకు
హు
అసలు వెనకాల ఆలోచించే ఆమె నాకు తెలుసు అండి ఉద్యోగం లేకపోయినా నా మీద నమ్మకం తోటి ఇచ్చిందండి అసలు ఇరవై వేలు
అవునా అండి మరి మీరు ఇచ్చేశార అండి తిరిగి
ఎందుకంటే ఆమెకు నాకు తెలుసా అండి ఆమె నా పెళ్ళికి కట్నం లెక్క ఇ ఉంచుకోమని కూడా ఒక మాట అన్నది కానీ నేను మాత్రం ఇస్తా అప్పుడు నాకు బంగారం కొనిపి అని అంటా అనమాట
ఆ నీకు పెళ్ళి కట్టం అని మీరే చాలా ఊహలు పెట్టుకుంటున్నట్టున్నారు కదండి.
అంటే ఆమెకు పావుతులము అర్ధ తులం బంగారం పెడతా అన్నదండి మీరు మళ్ళా చెడగొట్టకండి మధ్యలా
ఏ నేనేం చెడగొట్టనండి
ట్టాలండి నాకు అరతులం బంగ బంగారం పెడుతేనే మా పెళ్లికి కి రండి అంటా
హు అర కేేజీ వద్దా అండి
అర కేజీ అంటే వడ్డానం పెద్దగా అయితది మా అమ్మ వాళ్ళు చేపిస్తారులేండి వడ్డానం మళ్ళ
హు
అయితే మా స్నేహితురాలు అట్లా అన్న అంటే మా స్నేహితురాలకి మొన్ననే నేను మెసేజ్ అంటే మాట్లాడుకుంటున్నాం అనమాట ఇన్స్టాగ్రామ్ లా ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తుంటే ఏమైందంటే ఇక ఇప్పుడు ఈ నెలలా ఇస్తానే పదివేలు అంటే ఏమో వద్దులే నువ్వు నాకు మేల నాకు ఇ ఇప్పుడు వచ్చే నెల కాకుండా ఆపైయి వచ్చే నెల నువ్వు రా వస్తా నేను అప్పుడు ఇయ్యవే సరిపోతది అని అంటుందండి ఎంత మంచి వాళ్ళండి అసలు నా స్నేహి
ఆ మే లోనే మరి ట్రీప్ ట్రిప్ కు ఎటైనా పోతే అ అవే డబ్బులు అందరికి కలిసి పెట్టుకోండి మీ దోస్తు
ఆ అవునండి ఇదొక ఇది మంచి అలా సలహా సలహా అండి ఆమె పైసలు మనం అందరం ఖర్చు పెట్టుకున్నాం అండి మీరు కూడా రండి మాతోని
సరే వస్తానండి మీ పేడుతాంటే
చెప్పినందుకు మిమ్మల్ని ఫ్రీగా తీసుకపోతా అండి
ఓకే ఓకే అండి పక్కా వస్తాను
ఇయ్యాలి కదా అరే నువ్వేమి ఇ నువ్వేం నువ్ వచ్చినందుకు మా అందరికి ద అంటే పార్టీ ఇయ్యవే అని చెప్తా అండి
ఓకే అండి మల్ల ఆస్తులు అమ్మే చెయండి లేదంటే
ఆస్తులు ఎందుకు అమ్మేయడం అండి ఒక ఇరవై వేలకి అస్తి అమ్ముతారా అండి వాళ్ళు ఒక రోజు పని చేస్తేనే పది వేలు వస్తాయండి ఆమెకి ఆ వాళ్ళు ఫుల్లు ఉన్నోళ్ళండి వాళ్ళకి ఒక్కటే బిడ్డా అండి ఆమెను ఎవరు చేసుకుంటారు గానీ ఇంత అదృష్టమో మా స్నేహితులు ఒకళ అడిగిరండి కానీ ఎవ్వరికి ఇయ్యము అమ్మా అని చెప్పినండి నేను నన్ను ఒకళు అడిగి రండి
ఆ ఆ దరిద్రులు నాకు తెలుసండి
నీ కెట్లా తెలుసు సండి
తెలుస అండి నీ స్నేహితులు అంటే నే పెద్ద దరిద్రులు అని నాకు తెలుసు
ఏ దరిద్రులు అని కాదండి మంచి వాళ్ళు కాదు అంటే మీ దృష్టిలో మంచి వాళ్ళు కాకపోవచ్చు కానీ నా దృష్టిలో అయితే ఎంత మంచి వాళ్ళు తెలుసా అండి అసలు వాళ్ళు వాళ్ళు ప్రాణమిత్రులు అనమాట నాకు
అ ఆ వాళ్ళ గురించి నాకు తెలుసు సండే
క అపార్థం చేసుకుంటున్నారు కావచ్చు అండి మేమైతే ఆ వాళ్ళని చూసాము, విన్నాము వాళ్ళ గురించి మాకు తెలుసు అన్నమాట. కానీ మా స్నేహితులు కూడా ఎందుకో అండి అ అపార్దం చేస్ కుంటరు ఊకా అబ్బాయిలన్నా నేను ఎవరితోటన అబ్బాయిల తోటి స్నేహం చేస్తే చాలండి ఏదేదొ అపార్ధం చేస్తారు రాముడు రాముడు డు కృష్ణుడు దేవుళ్ళతో సమానం అండి ఆయన
రాముడు కృష్ణుడు దేవులతో సమానమా
హ్ హ్ అవునండి
శివయ్యా
శివుడు ఆ శివుడండి. శివ పార్వతులు వాళ్ళిద్దరు శివుడు పార్వతి లెక్క తయారైదాం అనుకున్నారు. గాని అనుకోని స్థితిలల్లో ఆమె వేరే దేశానికి వెళ్ళింది. ఈయననేమో వాళ్ళ ఉద్యోగం చూసుకుంటుండండి. ఆయనకి మధ్యలో ఉద్యోగం వచ్చేలాగా తనే ఉందండి
ఎప్పుడొత్తదండి ఎన్నో సార్లు వత్తదని చెప్తున్నారు
అ వచ్చిందండి అంటే దగ్గర్లోనే ఉందనమాట ఇక క కంపెనీకి పోవడమే లేటండి ఇక కొన్ని రోజుల తర్వాత
ఆయన అక్షరం ఏ నా
ఏ ఏలు కాదండి బీలు కాదండి ఆ వాళ్లు ఇ ఈ లండి
ఆ
అట్లా కాదండి
ఆ ఆ తోని స్టార్ట్ అయితదా అండి
అవునండి అమ్మ కానించి అమ్మ అం అహ వరకండి
తెలుసండి ఆ వెదవ గురించి నాకు
ఉ అవునండి మీకు మీరు అపార్థం చేసుకుంటున్నారు కావచ్చు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్ప ఒకటి ఉదాహరణ చెప్పనా అండి ఇంగోండి ఉదాహరణ ఆ కాదండి సి యెస్ కె కాదు మిస్ మిస్ ధోని ధోని అంటే అంటే పెద్ద ఫ్యాన్ అండి క్రికెట్
తెలుస అండి ఒకేదో ఒక దరిద్రుడు నాతోని ఈ ఊరికి గొడవ పెట్టు
రోహిత్ శర్మ నాకేమో కోహ్లీ ఇష్టమ అండి ఊకలళ్ళు పెట్టుకుంటాడని నాతోని కూడా ఒక స్నేహితుడు అయితే మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉదాహరణ చెప్తా వినండి గడియారం కూడా గ మా చెప్పింది క పోతే ఎన్నిసార్లు కరెక్ట్ పని చేస్తదండి గడియారం గడియారం ఉంది కదా అండి మీ ఇంట్లో గడియారం గోడకు ఉంటది కదా
సెల్లలు ఎత్తే పనిచేస్తదండి
కాదండి అసలు ఏమి వేయకుండా కూడా రెండు సార్లు కరెక్ట్ గా పని చేస్తాండి ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో అలాంటిది రెండు సార్లు ఒక రోజులో వస్తుది కదండి అంటే మీరు అపార్ధం చేసు తీసుకోద్దండి అంటే ఒక ప్రతి దాంట్లో తప్పు ఉన్నా కూడా కొంచెం మంచి ఉంటదనమాట
అబ్బా అబలే చెప్తున్నారండి ఒక ముక్క కూడా మంచిగా లేదు మీరు చెప్పింది
ఎందుకంటే ఇప్పుడు పన్నెండింటప్పుడు మీరు ఆగిపోయింది అనుకోండి పన్నెండనే గంట ఎన్ని సార్లు వస్తుంద అండి ఒక రోజులో రెండు సార్లు వస్తుది కదండి
తెలుస అండి మీరు చెప్పింది చెత్తలానే ఉంది అండి
అయ్య అట్ల ఎందుకుకంట రండి మీరుగట్లా పపార్థం వేసుకోవద్దండి
ఆ అస్సలు ఈ విషయంలో మాత్రం మా నేను మిమ్మల్లే తిడతా అండి
ఏ అది అట్లా కాదండి గడియారం అయితే మంచి ఎగ్జాంపుల్ అండి అని నాకు ఒక స్నేహితుడు చెప్పిడు అనమాట చిన్నప్పుడు
ఆడేవోడు తీసుకెళ్ళలి
ఎల్కజీ పడేయాలా అండి వాళ్ళని మీకు ఆ విషయం తెలియదు కదండి నేను చెప్పినా కదండి మీకు
లేదండి సోదిగాళ్ళున్నారండి మీ ఫ్రెండ్స్ ఎవరు వాడు బిత్రిగాడు ఓకే అండి నేను కొంచెం బిజీ ఉన్నా చదువు కోవాలండి మీరుగులు
సారే సారే ఆండి